బాగున్నారా మీరు
ఆ బాగున్నామ్
అవునా ఆ తిన్నాం అన్న మీరు తిన్నార అన్న
ఆ తిన్నామ్ ఆ ఇంకా తాగలేన్న తాగాలి ఎందుకు తాగలే మీరు తాగారా అన్న
ఆ తాగిన అన్న అప్పుడే
ఆ
అవునా అంతా బాగున్నారాఅన్న
ఆ అందరూ బాగున్నారు
అవునాయి ఆ బాగున్నారనా అంతా బాగున్నరనా ఏం జేస్తున్నార అన్న
నేను వెళ్లేదన్న నేను స్టూడెంట్ ని నేను చదువుకొంటున్నా
అవును అవునులే అన్న ఆ టెంపుల్కి ఎక్కడెక్కడ ఎల్లారా టెంపుల్ పోయినారా అన్నా మీరు
టెంపుల్ అంటే సాయిబాబా టెంపులు
ఉ
ఉ సాయిబాబా టెంపుల్ పోయేవరకు ఎంత అయింది వినాయక వినాయకు టెంపుగా మా ఏరియాలో ఉంటుంది ఆ వారం వారం వారం వారం అట్ల వెళ్ళి వెళ్ళి వస్తా
ఆ దగ్గర టెంపుల్ దూరం అన్నా మీ ఇంటికి దగ్గరే అన్న
అవును
అవును అవును అన్న
మీరు ఇంకేమన్నా వెళ్ళారా టూర్స్ గాని ట్రిప్స్ గానీ ఏమన్నా తీర్ధయాత్రలకు అందరు వెహికిల్ మాట్లాడు కొని ఏమన్నా వెళ్ళారా
ఆ వెహికిల్ మాట్లాడుకొని ఫ్యామిలీ అంతా పోయినాం అన్నా తిరుపతికి అరుణాచలము గోల్డెన్ టెంపులు కాణిపాకము ఆ వెహికిల్ మాట్లాడుకొని ఫ్యామిలీతో నా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అంతా పోయినాం అన్నా మేము ఆ అక్కడ పోయినాం అన్నా మొన్న
మూడు రోజులు ఉన్నరా అన్నా ఆడ అంత ఆ
అక్కడే మేము ఏడన్నా మధ్యలో తోటల కాడ ఆపుకొని ఫుడ్ చేసుకు
ఆ
ఇంగ మళ్ళీ దేవుని కాడ ప్రసాదాలు పెడతా ప్రసాదాలు తిని ఇం గా షాపింగ్ షాపింగ్ చేసినా
స్పెషల్ దర్శనమా అన్నా లేకపోతే లైన్ లోనే వెళ్ళారా?
అన్నా స్పెషల్లా కొన్నికొన్ని గుళ్ళల్ల స్పెషల్ దర్శనం పోయినన్నా. కొన్ని చోట్లా మామూలుగా మామూలు ఫ్రీ దర్శనం పోయినన్నా.
ఆ ఇతే ఇతే టైం బడుతది.
అవునా.
టైం పడతదిగా లైన్ అంటే టైమ్ పడుతది.
ఆ లైన్ అదే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్సు పడతాదన్నా.
ఉమ్
ఆ ఫోర్ ఫైవ్ అవర్సు పడతాది.
ఆ ఇటు మేడారం అటేప్పుడన్నా వెళ్ళారా మేడారం కానీ.
ఎటన్నా మేలారమా.
మేడారం టెంపుల్ అంటే జాతర
ఆ జా జాతర జాతరగా అక్కడ వెళ్ళలేదన్న జాతరానికి.
చానా వేరే రా వేరే దేశాలకెళ్లి వస్తరు, రెండెల్లకోసారీ అయితది.
అవునవునులే అన్నా.
వేరే వేరే దేశాలకెళ్ళి వస్తరు.
వేరే దేశం నుంచి అంతా వస్తారా అన్నా చూడడానికి.
ఆ చానా మంది వస్తరు.
కుంభమేళ పోయినారన్న మీరు? వెళ్ళలేదా అన్నా? మేమేగాని పోవాల అనుకుంటిమి నాకు అప్పుడు పెద్ద చానా రష్ ఉందంటే ఇంగ మేముగానే పోలే అన్నా ఇంగా.
హ్ ఎంటో తీస్తున్నారు. మందు నాదేందంటే ఇంగ మందు ఉన్నప్పుడు పోతే మనం ప్రశాంతంగా ఉండలేం ఇగ తోక్కిసలాట మంది అంతా అన్కంఫర్టబుల్ ఉంటది అంటే మంది చాలా మంది ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అయితది.
ఆ
హ్
మామూలుగా మామూలుగా అయితే ప్రశాంతంగా చూడొచ్చు బాగా.
అన్సీజనప్పుడు అయినా ఏం కాదన్నా దేవుని దగ్గరికి ఎప్పుడు పోయినా
ఆ ఆ దేవుని దగ్గరకు ఎప్పుడు పోయినా దేవుడే అన్నా.
హ్ అప్పుడు అప్పు అప్పుడింక దగ్గరి నుంచి చూడొచ్చు.
అన్నా
అప్పుడు ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు ఎవ్వలు ఉండరు కదా.
ఆ అప్పుడు దగ్గర నుంచి చూడొచ్చు దేవున్ని మనం బాగా బాగా ప్రశాంతంగా బాగా ఇబ్బంది లే కోకుండా బాగా పీస్ఫుల్గా చూడొ
ఆ భక్తితో టైమ్ స్పెండ్ చేయోచ్చు, పూజచేసుకోచ్చు ప్రశాంతంగా.
ఆ బాగా చూడొచ్చు.
అవునవును.
ఆ నా దగ్గరా ఇంగ ఎక్కడా వెళ్ళలేదన్న మీరు.
ఇంకిక వెల్లమన్నా ఇంకా అంతే ఇగ. పండగలకు ఊళ్ళల్లకు ఊళ్ళల్లకి ఎళ్తం పండగ అన్నపు ఊళ్ళకి ఎళ్తం. ఊళ్ళల్ల ఊళ్ళ జరుపుకుంటనే మంచిగా ఉంటది పండగ.
అవునవునులే ఊర్లలో పాపాలు ఆ
అందరు ఉంటూ మనకు మన ఊరు వాళ్ళు మన అందరు మన ఫ్యామిలీ
ఆ
బండగ అప్పుడు అంటే ఊరే మంచి అనిపిస్తాయి
అవునండి పండుగలు ఊర్లోనే బాగా అంతా కల్ సికట్టు చేసి మాట్లాడకుంటా చిన్న పెద్ద అందరూ మాట్లాడకుంటామ్
బాగా చేసుకుంటారు పని పండగ ఎందైనగా సంతోషంగా చేసుకుంటారు
ఆ తిన్న బుక్లైనా అందరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉమ్ ఎంత ఆనందంగా ఉంటది
ఆ ఆనందంగా
ఉ కష్ట సుఖాలు మాట్లాడుకుంటా అలా అంటారు కదా ఆవిధంగా అన్నట్టు
ఆ
ఆ ఎవరి ఎవరి కష్ట సుఖాలు వాళ్ళ మాట్లాడుకుంట్రు ఆ ఉన్న కాసంత టైమ్లా
ఆ
కరక్ చెప్ప
ఎవరు ఆ రోజున వాళ్ళు మాట్లాడుకుంతాంటారు ఎవరు ఈ సమస్యలు చెప్పుకుంటుంటారు
ఇప్పుడే ముందన్న అప్పుడు అంటే అది బర బయటకు వచ్చి కూర్చొని మాట్లాడేది మొబైల్ ఫోన్స్ వల్ల
హ
ఇంట్లో నుంచి బయటకెళ్తూ లేదు
అప్పుడు మొబైల్ ఫోన్ వల్ల ఇప్పుడు ఒకరి ఒకరు కలుచకుండేది మాట్లాడేది లేదంతా ఫోన్ ద్వారానే అంతా
ఆ ఫోన్లలో పక్కన ఉన్న వాళ్లతోని మాట్లాడలేరు పక్కనున్న ఫోన్ చేసుడే
ఆ ఆ పక్కనున్న ఫోన్ చేసి మాట్లాడేదే
తె మళ్ళీ పెట్టన్న బొమ్మన్నా కూడా నడిసిపోలేదు దగ్గరనే ఉంటది షాపు
ఆ
కానీ నడిచి పోరు బండేసుకొని పోతారు
ఆ అంతా ఇప్పుడు ఫోన్కలవాటు పన్నారు అంతా
ఏమందంటడి ఎప్పుడు బుక్కి తే అన్నింటికి వస్తాయి కదా అదొక్కటి బద్దకం అయిపోయింది
ఆ బద్దకం అయిపోయింది అంతా
ఏమ బుక్ చేస్తే ఒక రూపాయి పది రూపాయ పోతే పోయినా బుక్ చేస్తే ఇంటికే ఒత్తయి గదా అన్నట్టు తే
ఇప్పుడు అంతా కష్టపడుకోకుండా అంతా ఆ ఎంతా ఇంటికి రావాలని
హ అది ఇగ ఒక్కడు గూడ బయట కెళ్తలేదు
నా ఫుడ్ ఏం ఫుడ్ చేసేది ఏమి వచ్చా అన్న మీకు బిర్యానీ చికెన్ మటన్ ఇట్లా ఏమన్నా చేస్తారా
ఆ ఒక్కసారేమో చికెన్ బిర్యానీ చేసినా
చికెన్ బిర్యానీ చేసిన బా టేస్టీ గా చేసినారా ను
ఏ ఉన్నది లే నార్మల్ యావరేజ్
ఎవరేజ ఎలా చేస్తారన్న ప్రాసెస్ చెప్పండి అది ఎలా చేస్తారు.
చికెన్ పెరుగు
హ్
పెరుగు ఉప్పు కారం అన్ని వేసి కలపాలి
హ్
కాకపోతే ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టాలా మనము తెచ్చుకున్న బాస్మతి రైస్ ఉందిగా
హ్ బాస్మతి రైసు
ఆ బాస్మతి రైస్ పోయి మీద వెయాలీ ఇగ ఏం చేయనప్పుడు అన్నం ఎట్ల అందుతుంటున్నావ్ ఎసరు ఎసరు అంటారు గాదా ఎసరు వచ్చినప్పుడు బియ్యం వేస్తది కదా
ఆ ఏస్తుర్రు ఆ
ఆ ఏసరుతో బియ్యం వేసి మ కలుపుకున్న జగన్ ముక్కలు చికెన్ ముక్క అంతా కల్ప్ కున్నా క పెరుగు ఉప్పు కారం లెగ్ పీస్ లెక్క ఉంటుంన్నా లెగ్ పిసులు ఆ అయ ఆ మధ్యలో వేయ్యాలి ఇప్పుడు ఏసరూ వచ్చినప్పుడు వేయ్యాలి కదా
ఆ బిర్యానీ పిస్
ఏసి ఏసి అంత కలిపాలీ బిర్యానీ ఆకు
ఆ ఆ ఆ
అవన్నీ మనం పెరుగు వేసినప్పుడు అన్నేసి కాదు పక్కన పెడతాం
హ్
ఇప్పుడు ఈ ఎసరూ వచ్చినంక అన్నేసి పెట్టినాక కొద్దిగా ఉడికి ఉడికినంక గోదాం పిండి అని గోదాం పిండి ఇట్లా ముద్ద వేసి చుట్ చుట్టు పెట్టి ప్లేట్ పెట్టాలే
అవునులే
ఆ తర్వాత కొద్దిగా మంట తీసేయాలి ఆ హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ టైమ్ అన్న మొత్తం ప్రిపేర్
అవునవునులే అవునులే పూజ చేస్తారానా మీరు ఇంట్లో
ఇగ అందు వీక్లీ
విక్లి విక్లి బాగా ఇంట్లో బండలు కడుక్కొని దలిమూన బాగా క్లీన్ చేసుకొని కలిచం పెడతారా నా కలిచము
కలచం ఉంది మ దీపం ముట్టిస్తాం
ఆ దీపం ముట్టిస్తారా బాగా
ఉ
ఆ పటాలకన్ని బొట్లు పెట్టి బాగా పూలు గిలు పెట్టి పూలు పెట్టి
అవునవును అదే బట్టాల కొంచం మిద
మంగళ ఆరతి అంతా బాగా నీట్గా ఇస్తారు కదన్న బాగా మొక్కుంటారు. అంత మొత్తం అందరూ
మొక్కుకుంటాం అయితే దీప దీపావలి పండగబబు గూడా వ స్వీట్ వేసుకున్నాను కొంచం నోమ్స్ ఉంటాయి
ఆ
అది కొంత మంది కుంటాయి కొంతా కొంత మంది కుండవు వాళ్ళ వంశాన్ని బట్టి
అవునండి వాళ్ళ వాళ్ళ వాళ్ళ బట్టి వాళ్ళ రూల్సన్న బట్ట్ టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి దాన్ని యూజ్ చేసుకుంటారు
అవునువును ఆ అబుడు దున్నబ్బోదు నువ్వు ఊరేగిస్తరన్న అదే ఆప్పుడు దీపావలికి
ఆ మా ఊర్లో కానే మా ఊర్ళ దేవరి జేస్త్ దేవరు జేస్తారు నా పెద్ద పెద్దమ్మమ్మ వారికి దేవడు జేస్తారు దున్నప్ పొడు పొట్టెన్లు అన్ని ఆ బలిస్తారు బాగా ఇవి యాప్ప్ యాప్ప్
అంటే సెవ్ సంక్రాంతి తర్వాత ఇంకా బాగా జరుపుకునే ఇంకేంటిదన్న
ఇహనుమాన్ జయంతి బాగా జరుపు కుంటాము హనుమాన్ జయంతి శీరామ్ నవమి ఇవన్నీ బాగా జరుపుకుంటా ఉన్నా మేము మీ మీరు జరుపుకుంటారానా మీరు
ఆ హనుమాన్ జయంతి అన్ని జరుప్పుకున్నా శ్రీరామ నవమిగూడా
శీరామనవమిగాని జరుపుకుంటారా అన్న
ఉ
అవునవునున్న అన్ని బాగా జరుపుకుంటారు బాగా అంతా ఆ టైన్ క అందరూ కలిసి వచ్చి బాగా దేవునికి అలంకర అలంకరణ చేసి ఆ వీది వీదీ తిప్పుతారా తిప్పుత్తారాన్న మీరు గాని
ఆ ఎంది అద్దంగాలే
అంటే వీదీ వీదీ తిప్పు తారా మీర్
ఆ అది నైట్ రాత్రి
నైట్ రాత్రి తిప్పుతారు
ఆ ఉరేగింపు
అక్కడ భోజనాలు గాని అరేంజ్ చేస్త్
ఆ అన్న అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి
అన్నదాన కార్యక్రమం అన్నీ ఉంటాయా అన్న
ఆ
ఆ అంతా బాగున్నారన్న ఇంట్లో వాళ్లంతా
ఆ అందరు బాగానా మీరు అందరు బాగానా
ఆ మేమంతా బాగున్నామనా
సరే అన్న మీతో మాట్లాడం ఎంతో ఆనందంగా ఉంది
అవునా స నా ఆ ధన్యవాదనా
ఆ
హ